ద హాయ్ రా
హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ అక్క
చెప్పురా
చన్నారురు
ఏం లేదు చె హుమ్మ్ మీ దగ్గరా
కొంచెం ఏం చేస్తుండ్రు
ఏం ఎదురాఖాలి
ఆల్ డన్ వర్క్ అయిపోయింద
ఆ ఇం అవ్వలేదు ఉంది పన్న ఇంక చేసుకోవాలి
టీ తాగిన్రా
న టీ అలవాట్లేదు ఎప్పుడున్నా ఒకసారి
మాయిగా టీ అలవట్లేదా మీకు మిల్క్ తాగుతారా మరి
లేదు
ఓన్లీ అసలు మిల్క్ తాగరు టీ తగరా
డైరి ఫుడ్ ఏం నచ్చదు నాకు
ఆహా
ఆ నకి పెరుగు కూడా తినను
అమ్మ పెరుగు నేను కూడా తినను కానీ ఇప్పుడు అప్పుడప్పు ఇప్పుడు
మళ్ళీ అప్పుడప్పుడు ఏంటి
లస్సీ టైప్ ఎప్పుడైనా ఇట్లా ఫీవర్ వస్తాది చూడండి
ఓ ఓకే అప్పుడు తింటారా తాగుతారా
తిన తన్ అ అప్పుడు కొంచం ఒక టూ అలా రీసెంట్లీ స్టార్ట్ చేస్తా నాకు ఏమంటారు హెల్త్ ఈజీగా అప్సెట్ అయిపోతాది ఈజీగా ఫీవర్ వస్తాది నాకు లైక్ ప్లేట్లెట్ చ అవి డౌన్ అయితే డాక్టర్ చెప్పిండు తిినమను కర్డ్ రైస్ ప్రిఫ ప్రిఫర్ చేయండి అనేసి తిన్న ఒక టూ డేస్ బాగానే అనిపించింది కానీ ఫస్ట్ డే బాగా అని పియలేదు సెకండ్ ఓకే ఇక ఎలానుగ తప్పకే తిన్నా
మీర ఏమనా గేమ్స్ ఆడతారా లైక్ స్పోర్ట్స్ గేమ్స్
ఓ అక్క
ఎందుకు ఏ ఏం హాబీస్ ఉన్నాయి
ఆర్ట్స్ వేస్తా నేను లైక్ ఆర్ట్ వే ఆట్స్ వేస్తా ఏమన్నా క్రాప్ట్స్ చిన్న చిన్న హోమ్ డెకర అట్లా చేసుకుంటా
వావ్ నైస్
మళ్ళీ రీల్స్ తీసుకుంటాం
అవునా
డ్యాన్స్ వచ్చు లై సింగింగ్ వచ్చు సింగింగ్ అంటే అంత రాదుగా గేమ్స్ రావు ఇ ఇవ ఆడతా మొబైల్లో
అవినేష్ నేషనల్ గేమ్స్ కింద ఇంటర్నేషనల్ ఈ గేమ్స్ కింద రావు తల్లి
పెద్ద పెద్ద క్రికెట్ బ్యాడ్మింటన్ అ
పోనీ క్రికెట్, చూస్తావా పోనీ
కుత్త చూస్తా అక్క ఐపిఎల్ స్టార్ట్ అవుతాది కదా ఇగ
ఒకే టి ట్వంటీ వరల్డ్ కప్ చూసావా.
చూశాను అలా అలా కొంచెం.
అన్ని మ్యాచ్స్ హా లేపోతే నువ్వు కూడా ఫైనల్ మ్యాచ్ బ్యాచ్ హా
చూసిన అన్ని మ్యాచెస్ చూడలేదు అంత ఎగ్జామ్స్ ఉండే.
ఫైనల్ ఫైనల్ మ్యాచ్ వచ్చినప్పుడే చూస్తారు.
ఐపిఎల్ ఇంట్లో ఉంటే డైలీ చూస్తాం మా ఇంట్లో డైలీ పెడతారు.
మీ ఇంట్లో ఎవరన్నా చూస్తారా మరి డైలీ పెడతారంటే.
డాడీ, డాడీ అన్న వాళ్ళు కజిన్స్. ఇక మమ్మీకిక రిమోట్ ఉండది. డైలీ సీరియల్స్, కట్టు సమ్మర్ ఐపీఎల్ అయిపోయే వారికి, సీరియల్స్ సరే మీరు
నాకు సీరియల్స్ చూసే చూసాను చూసేదాన్ని అమ్మోళ్ల ఇంటికి పోతే ఎక్కువ సీరియల్సే పెడతారు కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంటాయి చూస్తా కాకపోతే నచ్చవు. నచ్చవంటే ఇంట్రెస్టింగ్. నచ్చుతాయి లేకపోతే నచ్చువు.
నేను కూడా చూసేదాన్ని మా మమ్మీ చూస్తుంది. ఇగ వేరే ఆప్షన్ లేకుండే చూ చూస్తుండే, ఇంటికి వెళ్తే ఆప్షన్ ఉండదు. చూడడమేగా కానీ ఒక సమ్మర్ లో తప్ప సమ్మర్ లో పెట్టాం మేము ఐపీఎల్ చూస్తాం డాడీ కాబట్టి
ఆ మా ఇంట్లో నేను తప్ప ఎవ్వరు క్రికెట్ చూడరు.
ఉహూ
ఎలా చెప్పాలి. వాళ్ళకి క్రికెట్ అనేది ఒక ఎమోషన్ అని
ఎవరు చూడరా.
నో ఎవ్వరు చూడరు. అండ్ చెప్పాలంటే, నాకు కూడా క్రికెట్ అప్పట్లో చూస్తా బట్ ఏం అర్థం కాదు అసలే ఎ ఓవరికి ఎన్ని బాల్స్ ఉంటాయో తెలవదు. ఎట్లా ఎందుకు ఆడుతున్నారో తెలవదు ఏం తెలవదు. తర్వాత అసలు ఐ ఐపిఎల్ వేరు మళ్ళీ టీ ట్వంటీ వేరు అని చెప్పేసి అది కూడా తెలవదు. ఒక త్రీ ఇయర్స్ నుంచి అప్పుడు ఇష్టం ఇగ అప్పటి నుంచి చూస్తున్నా క్రికెట్ అంటే
ఆహా
ఆ అండ్ నాకు చిన్నప్పుడు ఆడడం వచ్చు క్రికెట్ ఆడుతా ఇంగామ్ తమ్ముడు వాళ్ళు ఫ్రెండ్స్ ఆడతరు కదా ఊర్లో ఊర్లో ఆడేటప్పుడు అరే ప్లీజ్ రా ఒక నాలుగు బాల్ రా అప్పుడు మనకు ఓవర్లు అంటే తెలవదు కదా ఒక ఐదు బాల్ ఇయ్యి పది బాల్ ఇయ్యి అట్లా అడుగుతాం అనమాట
ని ముందే పెట్టుకుంటుండే
అలా అడిగి ఆడుతుండే
సేమ్ మా అన్న వాళ్ళు బ్యాటింగ్ కి వద్దుగాని ఫీల్డింగ్ కి ఎయిమంటుందే బాల్ ఎక్ క్కడ పడితే అక్కడ పోయి తీసుకొన్
గేము బాల్ కనబడదు
అదే గదా
ఉంటేనేమో దెబ్బ తాకుతది లేకపోతే కరెక్ట్ ఆ బాలోచ్చి టైం టైం కి కళ్ళు మూసుకొని పోతయి
ఫీల్డింగ్ లో ఉండు అని అన్ టుండే మళ్ళీ బాల్ లేకపోతే అది కనిపించదు కదా అక్క ఎక్కన్నో పడితే ఎట్ల తీసుకొని వస్తం మళ్ళీ నువ్ ఇది ఫీల్డింగ్ కూడా సెట్ టుగా వెళ్ళి కూర్చోపో అని అంటుండే అష్ట చెమ్మ ఆడుకోపో అని
నాకైతే ఇప్పుడు ప్రజెంటయితే బ్యాట్టింగ్ అటు ఇటు గాని బౌ బౌలింగ్ ఎయిమంటే గనుక పిచ్చి ఇష్టం అసలు నాకు
ఉమ్
ఉమ్ బౌల్
నాకు బ్యాటింగ్ ఇష్టం నాక్ కన్
నాకు కూడా బ్యాటింగే బ్యాటింగే ఇష్టంగాని వాళ్ళు ఏసే బౌలింగ్ కి మాకు ఆడ్డం రాదు
మా అన్న వాళ్ళు కింది నుంచి ఎస్తున్న కొట్టు ఇది కొట్టు అంటుండే కింది నుంచి ఎస్తుండే ఇట్లా లేక్ వో పోతే మిస్ చేసుకుంటుండే మళ్ళ వాళ్ళు కావాలని నువ్వు మిస్ చేసుకున్ మేము టెన్ బాల్స్ కొట్టాలి టెన్ బాల్స్ కొట్టాలి టెన్ బాల్స్ ఎయ్యండి నేను టెన్ బాల్స్ కొట్టే వరకు మీరు ఎన్ని బాల్స్ అయినా కొట్టండి అని నేను అంటుండే ఎయ్యాలి అంటే వాళ్ళన్నారు నో నో ను మిస్ చేసుకున్నావు కాబట్టి లేదు ఓ ఆ బ్యాట్ బాల్ కోసం చాలా లొల్లిలు అయ్యేది మా ఇంట్లో
అవునా అందరి ఇన్ ట్లో సేమ్ స్టోరీ, చిన్నప్పుడు
లేకపోతే షటిల్ ఆడుకుంటాం సైలెంట్ గా.
అవును షటిల్ బెస్ దసలు ఒకవేళ త్రీ సిబ్లింగ్స్ మాలాగా ముగ్గురు ఉంటే గనక మళ్ళీ గొడవలే, నువ్వి నువ్వి నువ్వి అపుడెలా పెట్టుకునేటోళ్ళం అంటే ఇప్పుడు నీదై నీ సైడ్ కాక్ వడ్డదనుకో నువ్వు అవుట్ కాబట్టి ఇంకొకలా ఆడుతుండే నా సైడ్ బడ్డదనుకో నేన నేను బోయి, మా తమ్ముడు గాని మా అక్క కగాని అట్లా ఆడుతుండే అనమాట.
ఒకే
అప్పట్ల సమ్మర్ అంటే బ మస్త్ అంటే మస్తు హుషారు వచ్చేది. స్కూ హాస్టల్స్ గదా. హాస్టల్స్ లో ఇంగ గేమ్స్ త్ స్పోర్ట్స్ ఎక్కువ ఏమి ఆడేది గాదు మనకు రాదు, ఒకవేళ వచ్చి ఆడే ఆడే ఇంట్రెస్ట్ చూపించినా కూడా వామ్మో ఓడిపోతే ఏం జేస్తారు ఆడ్డం రాకపోతే ఎట్లా, ఆ టీచ్ చేస్తారు అని చెప్ పేసి ఫస్ట్ ఆడకపోతుండే నేను, ఇంగా ఆ తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఇంగ తమ్ముడు క్యారమ్స్ మా ఇంట్లో క్యారం బోర్డ్ ఉంటది క్యారమ్స్ ఆడతాం, అండ్ చెస్ ఆడతాం. అప్పుడప్పుడు షటిల్ ఇంగ బా షటిల్ బయట ఆడలే ఇంక ఇంగా మా అన్న వాళ్ళు అక్క వాళ్ళందరూ మా చెల్లెళ్ళు అందరు వచ్చి, నాకు నాకు నాకు అని కొట్టుకునేసరికే ఇగ టైం అయిపోతది. ఈవినింగ్ టైమ్ లోనే ఆడాలనిపిస్తది కదా, ఎండ లైట్ల ఆడతాం షటిలు?
అందుకే ఆ ఆల్మోస్ట్ సమ్మర్లా ఆడతరు చాలా మంది బయట.
సమ్మర్ లో మధ్యా హ్నం మధ్యాహ్నం ఎవ్వరు ఆడరు. ఈవినింగే ఆడతారు.
అంటున్న నేను
అది ఈవినింగ్ ఆడేటప్పుడే లొల్లిలయితాయి మాకైతే, ఎలా అంటే ఇంగ మార్నింగ్ నుండి ప్చ్ ఇంగ టీవీస్, ఫోన్లు చూసుకుంటా టైం అయిపోయేది. ఆ టైం కాస్త ఈవినింగ్ ఒక రెండు పనులు అమ్మా చేయపో తిడతది కాబట్టి ఏదో స దబదబ ఒక రెండు పనులు చేసేసి ఇంకా షటల్ పట్టుకొని బయటిపోతే, ఏమా ఏమంటారు ఇగ నాకి నాకి నాకి. మనం ఆడే ఒక అర్ధ గంట గంటల్లా నాకివ్వురా అని చెప్పేసి మనం ఊరుకుంటా ఉరుకు కుంట దాన్ని వాడిని కన్విన్స్ చేసి ఆగరా అని చెప్పేసి, వాడి కన్విన్స్ అయ్యే లోపు నైట్ ఐతది. నైట్ మళ్ళ కా ష కాక్ కనబడదు అలా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ కూడా ఆడకపోయేది అప్పుడు.
పాపం మేము మా గట్లేంలే నేను అక్కనే కాబట్టి నో ప్రాబ్లం.
భేమ అంటే మా మాది మా ఫ్యామిలీ వాళ్ళ ఇల్ళంతా మేము ఒకే వీధిలో ఉంటది కాబట్టి సో కొంచెం కొట్టుకునేది అనమాట. బ్యాట్ కోసమయినా లేకపోతే షటిల్ కోసమయినా బాగా కొట్టుకునేది. ఓకే
మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా మంది ఉంటాం, కజిన్స్ మేమందరం. సో అప్పుడు ప్రాబ్లమ్ అయితది జాలల్ లొల్లిల్ కానీ ఓకే మేనేజ్ చేసుకుంటుండే, నువ్వు ఈ కాసేపు ఇట్లా ఆడు తర్ త మేం ఇట్ల ఆడతమనేసి ఒక సెటిల్మెంట్ చేసుకుంటుండే. ఇప్పుడు అందరు పెద్ద ఓకే అక్క.